దీపావళి అప్పుడు ఏం చేస్తూ ఉంటావు
రాకట్స్ కలిస్తూ ఆ ఎంజాయ్ చేస్తాము
చేసుకుంటారు దీపావళి పండుగను
మామూలుగానే క్రాకర్స్ తెచ్చుకొని ఇండ్లంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ టైమ్ లో క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తాం
దీపావళి అంటే నా ఇళ్ళంతా కడుక్కొని బాగా ఇంటికి తోరనాాలు కట్కని ఇళ్ళంత కడుక్కొన్ తోరణాల్ కట్టుకొని బయట ముగ్గులేసి కలర్స్ నింపి. వరలక్ష్మి మి దేవికి పూజ చేసిక్ అని సాయంత్రం న ఐ ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకొని ఆ తర్వాత క్రాకర్స్ అనేవి కాల్చుకుంటాము స్వీట్ చేసుకుంటాము నైట్ ఇలా చాలా సందడిగా చేసుక్ ఉండం పిల్లలందరం కల్సి డైలీ ఏం చేస్తు
ఎం లేదు పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటాను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రాస్కోవడం ఆహ్ ఆడుకోడం కాసేపు మొబైల్ జూడ్డం అలా జెస్సున్నా
ఓకే
మీరేం చేస్తారు
నేను ప్రొద్దున్నే లేచి ఉదయాన్నే ఇళ్ళంత శుభ్రం చేసుకొని వంట తయార్ చేస్కుంటా మీ ఇంటి పనులన్ని చేస్ కని ఏమన్నా వర్క్ ఉంటే వర్క్ చేస్తాను ఇంగ లేదండి ఏదో పని చేసుకు ఉంటు ఉంటాను కొ కొద్దిసేపు నిద్రపోయి కొద్ది సేపు ఫోన్ చూసుకుంటు కొద్దిసేపు చదువుకుంటూ ఉంటాను నైట్ అయితేనే మళ్ళ శుబ్రాం నైట్ డిన్నర్ చేస్కొని తినేసి అందర్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి పడుకొని ఉంటాను ఇదే నా డైలి రొటిను. మీరు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి ఎళ్ళర
వెళ్తాం ఒక్కొక్కసారి ఊరికి వెళ్తాము ఒక్కొక్కసారి ఇంటి దగ్గరే ఉంటాము.
హ్మ్ అమ్మమ్మమ్మ గారి ఇంటికి వెళ్తు ఉంటరా మీరు ఏ ఊర్లు మీరు ఎక్కువగా మి అమ్మమ్మ గారితో స్పెండ్ చేస్ ఉంటా
లేదు క కొద్దిసేపు
అంటే కొన్ని రోళ్ళు వెళ్తార ఇ కదా సమ్మర్ హాలిడేస్ ల ఒ టెన్ డేస్
అవును
మేము అ మా అమ్మమ్మ గారు మా ఇంటి పక్కనే కాబట్టి వెళ్తూ అలా డైలీ వెళ్తుంది
మ్
గేమ్స్ నువ్వు బాగా ఏం ఆడ తవ్
ఖోఖో కబడ్డి ఫుట్బాల్ వాలిబాల్
నేను ఎక్కువగా ఖో బాగా ఆడేదాన్ని ఒకప్పుడు
మ్
నాకు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం టం బాగా డ్యాన్స్ చేస్తా ఉంటా టాన్ ఫ్రీ దొరికిన టైం అంతా డ్యాన్స్ చేయడమే అలా నేను చేస్తూ ఉంటాను నువ్వు నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా
ఆ
అ మీరు బాగా పెద్ద పండుగ జరుపుకున్న పండుగ ఏది
ఉగాది
ఏమేం చేస్తావు ఉగాది నాడు మీ ఇంట్లో
ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని అందరు స్నానాలు చేసిన తర్వాత ఆ గడపకి తోనాలు కట్టి స్వామికి నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత
మ్
తిన్ మేము తినేస్తాం
హ్మ్
మీరేం చేస్తారు
ఉగాది నాడా ఉగాది నాడు మేము ఒక వారం రోజులు ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము ఇల్లంతా శుభ్రం చేసుకొని పండుగ నాడు పోద్ నైటు ముందు ఇంటి ముందర ముగ్గాపూ చల్లు నీళ్ళు కల్లాపూ జలుపుకొని పొద్దున్నే లే వచ్చి బయట ముగ్గేసి రంగులు వేసుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని ఉగాది పచ్చడి ప్రిపేట్ సుకుంటాం అందరం తల ఆ అంతా స్నానాలు చేసేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి తీపి వంటకాలన్నీ చేసి దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాం మాకు గార్డ్ అనేది ఉంటే ఎద్దునికి అక్కడ అమ్మవారిని పూజించుకొని ఆమెకు మనం చేసిన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఆమెకు టెంకాయ కొట్టేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళేసి వస్తాము ఇలా మేము ఉగాది పండుగ చాలా జరుపుకుంటాము ఇంకా లేదండి మేము వన్ ఇయర్లో ఉన్న నాకిష్టమే ఇంటి దేవున స సాపును వెళ్లేేసి అక్కడ టెంకాయ కొట్టుకొచ్చుకుంటాము.
ఉ
ఇది మాకు చాలా స్పెషల్ పండగ ఇది ఉయ్యాలలు సమేము ఎక్స్పెషల్గా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఉయ్యాలి ఉయ్యేవాళ్ళం ఇప్పుడు కట్టేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంత హగబకుడు ఇంకా మీరు అక్కడికైనా వెళ్తూ ఉంటారా బయటికి
ఆ